హలో
హలో చెప్పండి ఆ బాగున్నాం అండ మీరు బాగున్నార్
హా బాగున్నామండి
ఆ మీ స్ మీ స్కూల్ డేస్ లో ఏవైనా ట్రిప్ స్త్ వెళ్లారా అండి
హా నేను చాలా ట్రిప్స్కి వెళ్ళానండి
ఆ
కోస్తాంధ్ర సైడు తెలుసు కదా మీకు చాలా బాగుంటాయి అసలు అక్కడ ప్లేసెస్ అయి తే బోట్లో వెళ్ తాము గోదావరీ
ఆ
బాగుంటాయండి గో గోదావరికయితే మీరు ఒక్కసారైనా వెళ్ళాలి అంత బాగుంటది పాపికొండలూ ఇంకా టెం పుల్స్ కూడా చాలా బాగుంటాయి మీరు ఎప్పుడైనా వెళ్లారా గోదావరి
గోదావరి సైడ్ నేను ఎప్పుడు వెళ్ళలే అండి
ఆ ట్రై చేయండి చాలా బావుం టుందండి మేము అప్పుడు ఎక్కడెక్కడికి వెళ్ళామంటే పాపి కొండలు చూసామ అక్కడ ఇంక్ ఆ చాలా బాగుంటుందండి పాపికొండలు బోట్ లో ఎళ్ళాం అప్పుడు
ఆ
చాలా బాగుండే అసలు వ్యూస్ చుట్టూ కొండలు గోదావరి చాలా బా బాగుండే ఇంకా అక్కడే దగ్గర్లో కేవ్స్ ఉండే ఆ కేసు లో ఏదో మూవీ షూట్ టింగ్స్ కూడా జరగాయ
ఆ అవునండి నేను గూడా విన్నాను ఆ కేవ్స్ చాలా బాగుంటాయి బెలూన్ కేవ్స్ సరేండి
ఆ బుర్రా కేవసండి
బుర్రా కేవసండి
ఆ ఆ బెల్ బెలూన్ కేవ్స్ రాయలసీమ సైడ్ అం రాయలసీమ సైడు బుర్రాకేవ్స్ అర అరకు ప్లేస్ కి అరకు దగ్గరలో వస్తుందండి
ఆ
చాలా బాగుంటుందండి మొత్తం నేచర్ చాలా పచ్చగా చెట్లన్నీ చాలా పీస్ఫుల్గా ఉంటది అవునండి ఇంకా మరి కర్ణాటక సైడ్ కూడా ఒకసారి ట్రిప్కి వెళ్ళంటి మీ ఆ ప్లేసెస్ సరిగా గుర్తులే కానీ చాలా బాగా ఎంజాయ్ చేసాం మొత్తం మేము చాలా మంది వెళ్ళము అనుకుంటాం ఒక సిక్స్టీ సెవెంటీ మెంబర్స్ అందరం కలిసి వెళ్ళాం అనమాట చాలా అంటే చాలా ఎక్స్ ఎంజాయ్ చేసాం
ఓకే
ఆ ఫుడ్ గూడా అక్కడ ఫుడ్ అంతా ట్రై చేయటం ఫుడ్ కొన్నిసార్లు బయట తిన్నామండి ఇంకొన్నిసార్లు మాతో పాటే కొంతమంది కుకింగ్ వాళ్ళు వచ్చారనమాట ట సో వాళ్ళు ఫుడ్ ప్రిపేర్ చేస్తుండు మేము ప్లేసెస్ చూసి వచ్చేసరికి
ఆ ఓకే
కుకింగ్ చేసేసి ఉంటుండ్రి సో ఇంక అది తింటుంటిమి మీరు ఇంకా ఎక్కడికైనా ఎళ్ళా గా చిన్న
మేము నేను చిన్నగా ఉన్నప్పుడు బెంగ్ళూరు వండర్లాకి వెళ్ళానండి
అవునండి వండర్ లా చాలా బావుంటుందని విన్న
ఆ అక్కడ చాల్ నే ఆడుకోవచ్చు వన్ డే మొత్తం అక్కడే స్పెండ్ చేయొచ్చండి ఆ ఏమంటే ఆ చాలా థ్రిల్లింగ్ గా ఉంటాయి
అవునండి విన్నాను చూసాన్ గాని నేనెప్పుడూ వెల్ ళ్ళలేదక్కడికి ఎప్పుడైనా కుదిరినప్పుడు ప్లాన్ చేస్
నేను చిన్నగా ఉన్నప్పుడు వెళ్ళింటండి
అవును
అది కూడా మంచి ఎక్స్పీరియన్స్
హ ఫ్యామిలీ తో గల్సి ఎళ్ళా
ఆ ఫ్యామిలీతో వెళ్ళానండి
ఇంకా మేము చాలా టెంపుల్స్ కెళ్ళానం అండి చిన్నప్పుడు కోటప్ప కొండ శ్రీశైలం
అదెక్కడండి కోటప్పకొండ
మ్ ఆ గుర్తులే అండి ప్లేస్ సరిగ్గా చిన్నప్పుడెప్పుడొ ఎళ్ళాము ఆ మీరు ఉ ఇది వినింటారు గో కర్నా
ఆ విన్నామండి.
ఇక్కడ గోకర్ణ బీచ్ ఇంకా మురుడేశ్వర్ టెంప్ ల్ అక్కడే అక్కడ బీ చ్ కూడా ఉంట అసలు ఆ టెంపుల్ చాలా బావుంటుందండి.
ఆ ఓకే అండి. ఆ
మీరు వెళ్ళ ఎప్పుడైనా ప్లాన్ చేయండి. ఫ్రెండ్స్ తో కలిసి చాలా బా
ఓకే అండి. ఉ ఇంకా ఎక్కడికి వెళ్ళారండి.
ఇం ఇంకా అక్కడ నుంచి మరి ఆ ఉడిపి ఉడిపి టెంపుల్ అని చెప్పి అది ఉంటది. అ క్కడ కూడా చాలా బావుంటందండి. అక్కడికన ఎళ్ళాం. చిన్నప్పుడు ఇంకా కన్యాకుమారి కూడా ఎళ్ళింటిమి. పాండిచ్చేరి సైడ్ కి తమిళనాడు సైడ్ ట్రిప్ ఏసినప్పుడు పాండిచే ఆ కన్యాకుమారికి వెళ్ళింటిం అనమాట సన్సెట్ అక్కడ చాలా ఫేమస్ కదా. సో అక్కడ సన్ సెట్ చూడ్డానికి వెళ్ళింటి మనమా అ మొత్తం అందరం కలిసి
ఓకే
ఇంకా ఒక చర్చ్ కెళ్ళాము సంమ్తింగ్ ఫేమస్ చర్చ్ అది కానీ నాకు సరిగ్గా గుర్తులేదు‌.
ఆ
చాలా బాగుంటుంట్ బావుందండి.
చిన్నప్పుడు చాలా బాగుంటుందండి. ఈ పల్లెటూర్లలో అంతా కుటుంబంతో ఉండడం. ఆ ఎంజాయ్ చేయొచ్చు బాగా ఆటలు ఆడుకోద్
ఆ అప్పుడు చానా మంచి మంచి ఆటలు ఆడుతుంటిమీ గు ర్తుంద గోలీలాట ఇంకా తొ క్కుడుబిల్లా
ఆ ఆ
అవన్నీ ప్చ్ ఇప్పుడు అవన్నీ లేదండి అప్పుడు చాలా బావుండు ఆ అవునండి. అ
ఆ ఇంకా లగోరి ఇలాంటి వ గేమ్స్ అన్ని అలా చిన్నప్పుడువి బావుంటాయండి. ఉ
క్కుల్ టైమ్స్ లో కూడా అవి చాలా బాగా ఆడుతుంటిమి ఫ్రెండ్స్ అందరితో కలిసి హ్మ్ అవును
మీకు ఫేవరెట్ గేమ్ ఏంటండి
మేము ఎక్కువగా నా ఫ్రెండ్స్ తో కలిసి తొక్కుడు బిల్లా ఆడేదానండి స్కూ క్కుల్లో కూడా మళ్ళా ఇంటి దగ్గర కూడా తొక్కడబిల్ల చాలా ఆడేదాన్ అన్ని
ఆ
ఇంకా ఆవులాట అని చెప్పి ఉంటది చిన్న రాళ్ళతో ఆడతారు ఆ బారా కట్ట తెలుసా మీక్
ఆ బారాకట్ట తెలుసండి అది కూడా బాగా ఆడుకోవచ్చు
ఆడతామండి మా ఊరికేళ్తే మేము ఇప్పటి కీ చాలా బాగుంటుంది
ఆ బావుంటది నే నేను కూడా ఆడతా బారేకట్ట మ్మ్ ఆ నాకీ లగోరీ అంటే ఇష్టంమండి బాగుంటది ఆట
అవునా నేను ఎప్పుడు వినలేదండి ఆట
ఆ లగోర అంటే చాలా ఒక టెన్ మెంబర్స్ అలా ఉంటారు బాల్ని తీసుకుని రాయిల పైన కొట్టాలి అది అండి
సారీ ఎక్కడో చూసినట్టు గుర్తండి
ఆ అవునండి
ఆ చిన్నప్పుడు మ్మ్ వేరే వాళ్ళు ఆడుతూ ఉన్నప్పుడు అలా చూసాను అనుకుంటా
ఆ
నేనైతే ఎప్పుడు ఆడలేదు గ ఆట
ఆ బావుంటదండి సారి ఆడండి
ఆ ఈ ఈసారి ఊరికెళ్ళినప్పుడు ఖచ్చితంగా చూస్తా ఇంకేంటండి మీరు ఈరోజేం
మేమా చికెన్ తిన్నామండి చికెన్ ఫ్రై కలర్ రైస్
అవునా మా కూడా ఇంకదే అండి గీ రైస్ చికెన్ కర్రీ అలా పెడతారు బాగుంటది మీర ఎప్పుడైనా కేరళకు వచ్చారాండి
ఆ లేదండి రాలేదు
చాలా బాగుంటుందండి కేరళ మీరు ట్రై చేయండి ఎప్పుడైనా ఫ్రెండ్స్ తో ట్రిప్కీ
ఆ ఓ
ఆ కేరళ సైడ్ ఆ గ్రీనరీ చాలా బాగుంటది చాలా ఆ చాలా కొత్తగా ఉంటుంది అంతా వాతావరణం కానివ్వండి ఇంకా జూన్ జూలై మంత్లో వస్తే ఇంకా బాగుంటుందండి
ఆ మీరు ఇంకా లాంగ్ ట్రిప్ ఎక్కడైనా వేయలేదా అండి
లాంగ్ ట్రిప్ అంటే లేదండి
ఆ
ఇప్పటికే చాలా ట్రిప్స్ అయ్యాయి కదా ఇం క లాంగ్ ట్రిప్ అంటే కొంచెం టైం పడుతుంది ఆ మాక్ హాలిడేస్ కూడా ఏం లేవు అందుకని ఇంకా ఏం ప్లాన్ చేయలేదు
ఓకే అండి మీరు గ్రాడ్యుయేటా లేక స్టడ్యింగ్ఆ
ఇంకా చదువు కుంటున్నానండి
ఆ మీ కుటుంబంలో వాళ్ళు
మా కుటుంబంలో నేను నా చెల్లెలండి తను కూడా చదువుకుంటుంది ఇంకా
ఓకే అండి
ఇంకా మీర్ రు అండి
మేము ఇంకా చదువుకుంటున్నామండి
ఆ అవునండి
ఇంకా ఏమి ఇష్టం అండి మీకిఫుడ్
నాకు ఇంకా ఇష్టమైన ఫుడ్ స్వీ పిండి వంటల్లో అయితే చెకిలాయలు అవన్నీ ఇష్టం అండి ఇంకా స్వీట్స్ లో అయి అయితే లడ్డూ ఎక్కువ ఇష్టం నాకు లడ్డూ గులాబ్ జామూన్
ఆ
స్వీట్స్ లో చేయడానికి వచ్చింది అది ఒక్కటే అండి గులాబ్ జామున్ మాత్రమే వచ్చు నాకు ఇష్టం కాబట్టి ఆ మిక్ స్వీట్ అట్లో ఏమి ఇష్టమ అండి
నాకిీ కజ్జ కాయ కోవా అని చెప్పి అది ఇష్టమ అండి ఇంకా మోతీచూరు లడ్డు ఇష్టం ము ది పస స్వీట్స్ నే బాగా
అవునండి నేను ఎ ఎక్కువ స్పైస్ ఫుడ్ ఎ ఎక్కువ తింటానండి అవునండి అవునండి
తింటాడి హాట్
ఆ స్వీట్స్ లో నేను చాలా తక్కువ అంతే లడ్డుూ కాగానీ గులాబ్జామున్ ఇక అంతే ఇ రసమల అవన్నీ అసలు తినను నేను చాలా మందికి చాలా ఇష్టం అవి రసమలాయి రసగుల్ల
ఆ
ఇంకా మీకు ఎలా ఇష్టమ అండి ఆ ఎక్కువ చెట్లు మొత్తం అలా ఉండడం ఇష్టమా మీకు
చెట్లు గ్రీనరీగా ఉండడమే ఇష్టం అండి నాకు బాగా
బాగుంటుంది
ఆ పీస్ఫుల్ గా ఉంటు పది అండ్ వర్షాలు ఎ ఎక్కువ పడతాయి ఎక్కువ అయితే గ్రీన్ గా ఉంటదు
అవును అవునండి ఇప్పుడు చాలా వేడిగా ఉంది చలు
అవునండి హ
మంచిగా చాలా మీకు ఐస్ క్రీమ్స్ స్వ ఇస్తమ అండి
నాకి బటర్స్కాచ్ ఇష్టము ఇ ఇంకా ఇవి
అవునండి అవును స్కూప్స్ వి చాలా బాగుంటా టండి డిఫరెంట్ డిఫరెంట్ వేరే వేరే ఫ్లేవర్స్ అన్ని ఉంటాయి కదా నాక్ ఒకకైతే బ్లాక్ కరంట్ ఇష్టామ అండి ఇంకా స్కూప్స్ నాకు కూడా ఇష్టం నార్మల్ గా
ఆ చాక్లెట్ కూడా బానే ఉంటుంది నేన్ బటర్స్కాచ్ చాక్లెట్ స్ట్రాబెరీ అన్ని తింటానండి
కొండి బట్ ఒకవేళ ఎక్కువగా అంటే బ్లాక్ కరెంట్ ఇష్టం అంతే ఇంకా లేదంటే నార్మల్ ఏవైనా తింటాము
ఆ
ఇంకా హా వెజ్ వెజ్లో అయితే మీకు ఏ ఫుడ్ ఇస్తామండి
ఆ అండి
ఆ ఓకే అండి బాయ్ అండి